ఇనిపిస్తుందండి నా
ఇప్పుడు వినిపిస్తుందా
ఆ ఇప్పుడు ఇనిపిస్తుందండి అదేందో మాట్లాడుతు మాట్లాడుతు సడన్ గా మా మాట మీకినపడుతుంది మీ మాట నాకిన ఏదో మ్యూట్లో పెట్టినట్టు అపిస్తుంది.
ఏమో మరి రీఫ్రెష్ చేసిన నేను మళ్ళీ రీఫ్రెష్ చేసి కాల్ చేసా
ఏమో మరి నెట్వర్క్ ఇష్యూ ఉన్నా ఏమైనా సర్వర్ డౌన్ ఉన్నా అయిపోతుంది
ఆ సర్వర్ డౌన్ కావచ్చు కాల్స్ అందుకనే కదా ఆయన రీఫ్రెష్ చేసుకోమన్నాడు కదా రీఫ్రెష్ చేసుకొని చేసుకోండి అన్నాడు గా
ఉమ్ ఏం చేశారండి భోజనం ఇవాళ
ఆ ఇవాళ సాటర్డే కదండి పప్పు చేసాను
ఉహు
ఆ ఇంక అంతే పప్పు ఒక్కటే చేసా ఇంక రేపు సండే కదా మాద మా చెల్లికి మటన్ అంటే ఇష్టం ఆ ఆ పాపం హైదరాబాద్ ల తను ఉండే చోట దొరకదు
దొరుకుతుంది కాని కొంచెం లాంగ్ ఉంటంది దూరం వెళ్ళాలి అంటే అప్పుడు ఇక్కడ ఏమయితదంటే అండి ఓన్లీ సండే రోజు స్టాల్ లాగ బెడతారు ఒక దగ్గర బడ్డి లాగ బెట్టి తీసుకొని వాళ్ళ దగ్గర ఫ్రెష్ గా బాగుంటది అక్కడ బాగుంటది
వాళ్ళ సార్ అంత ఇంట్రెస్ట్ చూపియ్యడు తేవడానికి వెళ్లి తేవాలంటే
ఇగ ఆర్డర్ పెట్టుకోవాలె
ఇంకా ఆర్డర ఇంగ ఎవరు పెడతారు పాపం ఇంగ అందుకోసమే ఇంకా నా దగ్గరకి వచ్చినప్పుడు మాత్రం మాకు మా షాప్ దగ్గరే కోస్తారు మంచిగా
అక్కడ ఎంత అండి మటన్ కేజీ
ఇప్పుడు వెయ్యి దాటిందండి
అమ్మా ఇక్కడే బెటర్ అట్లా అనుకుంటే తొమ్మిది వందలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ తొమ్మి ఇక్కడ తొమ్మిది
ఆ వెయ్యి యాభై నుంచి పదకొండు వందల దాకా ఉంటది అంటే మాకే రెంట్ పే చేస్తాడు ఆయన మా ఏరియా మా స్థలంలో పెట్టుకున్నందుకు నాలుగు వారాలకు గాను నాలుగు వేలు
ఆహా
ఇగ ఆదివారం వెయ్యి రూపాయల మందం ఇస్తే డబ్బులు ఇస్తాడు లేకపోతే ఐతే మటన్ తీసుకోవచ్చు
ఓకే
అందుకోసం ఇంకా మేము మాకు మంచిగా ఇస్తాడు ఇంకా అందుకని చెల్లోచ్చి నపు ప్పుడు పాపం ఎప్పుడైనా ఇంక తన కోసం తెప్పించి ఇంకా మల్లి ఇగ దానికి పాపం వండుకోవడం కూడా దానికి నేను వండి తేనే నచ్చుది
ఉం ఉం
మా అమ్మ కన్నా అమ్మ కన్నా నువ్వే బాగా చేస్తావు మటన్ నువ్వే నాన్ వెజ్ సూపర్గా వండుతా ఆంటీ నాన్ వెెజ్ ఎనీ ఐటం మటన్ చికెన్ ఆ బిర్యానీ ఏదైనా కావచ్చు మా మా వారికి మా మా కుటుంబ సభ్యుల అందరికి కూడా బాగా ఇష్టం
నాకు వంటలేం రాదు అన్నము కూడా ఆ కుక్కర్ లో పెట్టుకోవడమే అది ఇంగ ఎక్కువ తక్కువ అయితే పెట్టగానే అయిపోతది లేకుంటే కొంచెం పొడి పొడిగానే అయిపోతది ఇంగ మన తెలియదు అది మనం ఒక కౌంటింగ్ పెట్టుకని ఉంటాం అదొక పెట్టుకని ఉంటాం పూర్తిగా తర్వాత కర్రీస్ ఏవైనా అంటే ఆ టమాటా ఎగ్ కర్రి ఒకటి వచ్చు చికెన్ కర్రీ వచ్చు అంతే ఇంగా మిగతా కర్రీలు రావు ఒకవేళ ట్రై చేస్తున్నా కానీ అది ఏదో ఎక్కువ తక్కువ ఏదోటి అయిపోతే నేను తి న్నికి పనికొస్తది మిగతోళ్ళ తింటే వంకలు వస్తాయి ఆ గా నేను తినేసి మనం ఎట్లా వండుకున్నా మనకు నస్తది కదా ఇగ అమ్మ ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడే ఇబ్బంది అయితది ఇగ అసలు అమ్మ ఊరు వెళ్తే ఇంగ వండుకొనికేనే బద్ధకం లేవన్నా పొద్దున్న టీ తాగితే ఏమో రాత్రికి ఆకలి వేస్తే తినేది లేకపోతే లేదు ఆ వండుకొని ఇంత కర్రీ ఏదైనా తెచ్చుకుంటే తినేయడం లేకపోతే పచ్చడేసుకుని తినేయడం
ఏం చేస్తం ఇంగ అంతే ఇంట్లో ఆడ మనిషి లేకపోతే
ఇగ ఆమె ఎప్పుడోసారి వెళ్తది ఇగ వెళ్తే తొందర రాదు వారం పది రోజులు వేళ్తది ఇంగ అందరు వాళ్ళ కూతులు ఐదు మంది ఉంటారు కదా ఐదు మందిలో చిన్నామె ఒక్కతే మీ మా హైదరాబాద్ ఇచ్చుకున్నాము మేము ఉండే దగ్గర
ఆ
ఇక మిగత వాళందరిని అటూ సైడ్ మా ఊరు సైడ్ అక్కడ చుట్టుపక్కల టెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మిగతా నలుగురిని అక్కడనే ఇచ్చాము ఇక ఒక దగ్గరికి వెళ్తే అంద దగ్గరకి ళ్ళ రావాల ఒక్క ఒకొక్క మనిషి దగ్గర రెం రెండు రోజులు కవర్ చేసుకురావాలి అంటే ఎమిది రోజులు పోయింది
పోవాలేంకా ఆమెకు మాత్రం బిడ్డలే గా ఇగా అదే
పొరపాటున ఇప్పుడు నేను వెళ్తే కూడా అక్కడ ఏమవుంద అంటూ ఒక్కరి ఇంటికి వెళ్ళానుకో అది ఇక్కడే పేపర్ లీక్ అయిపోతుంది మా అమ్మ ఏమడే ఫోన్ చేసి నరేష్ బయల్దేరిండు చూడండి అంటే వాళ్ళు ఎక్కడున్నావు ఎప్పుడు వస్తున్నావు ఇంగ అందరి ఇంటికెళ్ళాలి ఇంకోటి థింగ్ ఏంటంటే అందరింటికి వెళ్ళి అందరిళ్ళలోనూ నాన్ వెజ్ తినడం అది వేడి అయిపోయి నరకం వాలా వలవా వాళ్ళ ప్రేమతోటి పోయినదగ్గర చికెనే పోయిన దగ్గరల్లా చికెనే తిని తిని ఎంత తింటాం చెప్పు అంటే ఎంత చికెన్ అంటే ఇష్ ష్టం గానీ మరి రోజు అదే పెడితే తిన్నలేం కదా
సో చికెన్ తిన్నాలే
ఆ ఇబ్బంది అయితది ఇక వెళ్ళాం అంటే అదొక ఇది
ఆ రేనా అంతకుముందు చికెను అంటే మటన్ అయితే నిజంగా ఇంకా చెప్పాలంటే గుడ్ ఫ్యాట్ కాదు అది ఓ కొలె కొలెస్ట్రాల్ పెంచుతుంది కానీ చికెన్ ఏం కాదండి చికెన్ బ్రెస్ట్ మనం రైస్ తక్కువ తిని చికెన్ ఎక్కువ తీసుకోవాలి దాంతో పాటు కీరా క్యారెట్ ఆ అది సల్లాడ్ అంటే టే ఏమన్నా క కర్డతో చేసిన సలాడ్ తింటే హీట్ చేయదు
అది ఏందంటే మేం తింటేది వారానికి ఒక్కసారి అండి సండే సండేనే తింటాం ఇప్పుడు ఏందంటే మన ఉమాహేశ్వరింళ్ళొచ్చ ఒక స్వామి దగ్గకి వెళ్ళొచ్చు ఆయన కొంచం ఇంట్లో ప బాలేవు అన్ని చెప్తే ఆయన ఇరవై ఒక్క రోజు కాకుండా దీపం వెలిగించుకోండి అని చెప్పాడు అది నడుస్తు తా ఉంది మిగతా నాన్ వెజ్ అదంతా ఏం లేదు తిండింకి కూడా లేదు బయట కూడా తినడానికి లేదు ఇంట్లో తెచ్చుకోడానికి కూడా లేదు సర్లే అని చెప్పేసే పరిస్థితి పనులు రావట్లేవు వచ్చింది వచ్చినట్టే ఎన్నిక వెళ్ళిపోతుంది ఆఫర్ వస్తస్తు ఉంది అక్కడ దాక వెళ్ళ తర్వాత డ్రాప్ అయిపోతుంది
అయ్యో
ఆ ఇబ్బంది అయితుంది కొంచెం ఇం నర దృష్టి అంట ఏదో వేడుపులు అంటే ఎ ఎవడెవడో ఏడ్చి చస్తా ఉన్నారంటడి
మీ నా కొడుకులకి ఏం పని ఉండదు ఏమంతా బాగున్నామని ఏ నరదిష్టి
ఏ బాగుని గదు కాదండి ఇప్పుడు ఎవని బతుకు ఎవని కష్టం వాడి చేసుకుని బతుకు జనాలు ఓవలేకపోతే మనం ఏం చేయలేమండి ఇంట్లో వినట్లేవు వాళ్ళకి తిండి తినట్లేదు కాని వాళ్ళకి ఎందుకున్న పో ఈ మనుషులకి ఎందుకు ఇట్లు ఉంటాదో నాకు అర్థం కాదు
ఉంటాది ఉంటది ఇక కొందరు అట్లు ఉంటారు చేసేది ఏం లేదు
అవి జస్ట్ చెప్పారు సరేలే ఇన్ని తిరిగాము ఇంత ఆ ఇరవై ఒక్కరోజులు కీ ఏం ఉందిలే అన్ని చెప్పేసి
ఇంకా టీ పెడదాం అనుకుంటే పాలు పగిలిపోయినాయండి లీటర్ పాల లీటర్ లేదా లీటర్ పాలు పగిలిపోయాయ్
హ అది పప్పిది తాగదా తినదా అది
అ కుక్క పోస్తే తగ్గుతాది కానీ నిన్నే పక్క విట్టేన పన్నీర్ చెయ్యొచ్చులే అన్ని
అవును పన్నీర్ చేయిస్తారు విరగొట్టే క చేస్తారు పన్నీర్
ఆ విరగగొట్టే చేస్తారు మంచి గేదెపాలే అవి
ఇంకా పన్నీర్ ఇంకా బెటర్ అండి మంచి ప్రొటీన్ ఉంటది
అదే అదే అందుకనే
పాలక్ పన్నీర్ చేసేసి మంచి చపాతి గాని రోటీ రపట్ల సండే కదా సూపర్ ఉంటది అసలు పాలక్ పన్నీర్ ఫేవరెట్ అసలు వెజ్ లోనే చాల వెరైటీలు ఉంటాయి నాన్ వెజ్ కంటే
అవును ఆ వెజ్ రోజు చాల వెరైటీస్ ఉంటాయి ఎందుకు లేవండి శనగలలో చాల ప్రోటీన్ మే ఎర్లీ మార్నింగ్ మేము ఇడ్లీలు దోశలు తినమండి ఇడ్లీ దోశలు ఆహా ఆ ప్రొటీనే తీస్ కునేది నైట్ శషనగల్ కొన్ని అవి ఎర్లీ మార్నింగ్ అవి తినేస్తము ఆ తర్వాత ఒక టూ బాయిల్డ్ ఎగ్స్ కీర క్యారెట్టు ఆ కొంచెం బాదం ఆ సన్ఫ్లవర్ సీడ్స్ ఆ పొద్దు తిరుగుడు గింజలు కొన్ని ఆవిస గింజలు కొన్ని లైట్ గా ఫ్రై చేస్త ఇగ ఇంతవరకు అదంటే చిన్న ఒక ప్లేట్ చూసుకుంటే మంచి కంప్లీట్ గా ఉంటది అందురు చూ ఇప్పుడు మనకు ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేసాయి అందులో ఆ తర్వాత కార్బ్స్ వచ్చేసినాయి ఆఫ్ అదేమంటారు ప్రోటీన్ వచ్చేసింది ఆ తర్వాత ఫైబర్ వచ్చేస్ అన్ని క కంప్లీట్ మీల్ ఆఫ్టర్నూన్ కూడా అట్లనే ఉంటది తక్కువ రై ఫైబరు కాప్స్ అన్ని ఇంగ ఒక ప్లేట్ లో అన్ని ఒకే అన్ని వచ్చేటట్టు తీసుకుంటా అన్నమాట
హు మీ పాప కూడ ఉందన్నారు గనుక మీ పాప కూడ అట్లాగ అలవాటు చేసేస్తే ఆమెకు బాగుంటది
తను ఆ అలాగే తీసుకుంటది తను కూడ
ఈ ప్రోటీన్ లోపము ఫైబర్ లోపం చదువుకునే పిల్లలు కదా
ఆ అందుకోసం ఇంక అట్ల తీసుకుంట
అసలు చిన్న చిన్న ఏజ్ లోనే పిల్లలకు ప్రాబ్లమ్స్ పీసీఓడీ లాంటివి ఏవేవో వస్తున్నాయ్
అదే
ఆ అండి ఆ చెప్పండి వినిపిస్తుంది
అదే టీ పెడదాం అనుకున్నారు మీరు పాలు వరి వీడి అంటున్నారు కదా
ఆ పాల్ వగిలిపోయినాయి పాపని బొమ్మంటున్న పక్కన షాప్ అమ్మ తీసుకురామని ఎందుకు కంటే ఈవినింగ్ అయి సారు కొంచెం మా సిస్టర్ టీ కొంచెం టీ తాక్కుని ఉండలేదండి తనకు ఒక కప్పు అన్న టీ ఈవ్వలి
తనకు
ఆ అందుకనే కొంచెం హీట్గ ఏమన్నా ఇవ్వాలనే
నేను మా చెల్లెలు కూడ మైగ్రేన్ వుంది మా చిన్న చెల్లలకి మైగ్రైన్ ఉంటే ఇక ఇక్కడ మాకు కుక్కట్పల్లి దగ్గర ఒక హాస్పిటల్ తెలిసినక్కను ఉంది ఆ అంటే మా తమ్ముడు చెప్పాడు వె తీసుకుని వెళ్తే అక్కడ చతే ఆయన కరెక్ట్ ఒక పట్టుకొని చెక్ చేసి ఈ ఎక్కడి నుంచి ప్రాబ్లం ఉంది అంటే ఈ సరికల నుంచి ఎక్కడ నుంచి ప్రాబ్లం ఉంది అక్కడ పట్టుకుని తలలో నొక్కి చూసేసి దాన్ని బట్టి కాల్లో కొంచెం ఎక్కడ స్ప్రెడ్ చేసి దాని దగ్గ మెడిసిన్ ఇచ్చుడు ఏం చేయలేదు జస్ట్ మెడిసిన్ మెడిసిన్ కాస్ట్ కూడా ఎక్వై ఐదందలో ఆరు వందలో అయింది వాళకు పోయిన అంతే మొత్తం ఐదు వేలేమో అయిందండి ఇప్పటి వరకు ఆ అమ్మాయికి మళ్ళ మైగ్రైన్ ప్రాబ్లం లేదు నేను ప్రసన్న గారికి చెప్పిన దయ్యం వెల్లు దయ్యం నీకు కావసిన చెప్తాను అనిన ఆ ఫామ్ కూడా పెట్టాం ఏదైతే చెల్లలు కూడా పెట్టాం అందులో కొన్ని టాబ్లెట్స్ తను వాడుతుంది అన్నది తరు నువ్వు ఐతే ఒకసారి అక్కడికి వెళ్లు కూకడ్ పల్ రోడ్ నెంబర్ వన్ ల నీ నువ్వయితే వెళ్ళు సెట్ ఐతది నీకు తగ్గిపోతది మం చి డాక్టర్ అబ్బాయి చాలా ఇది సీనియర్టీ ఉంది ఆయనకి అని చెప్పి చెప్పాను వెళ్తాను వెళ్తాను వెళ్తాను గానీ మరి ఎదుద్దో లేదో ఓ ఇబ్బని పడు
అబ్బా సచ్చిపోతది ఈ సలికాలం వస్తే పాపం అల్లాడి పోతది
ఊ
చ అల్లాడి పోతది అసలు
ఊ
పాపం చ ఇగ అది ఏందంటే వా మైగ్రైన్ పోట్ సో ఎలా ఉంటది అంటే పిచ్చెక్కిస్తుంటంది అది
తల్ నొప్పి ఒంగలేం లేవలేం నాకు కొంచెం స్టార్ట్ అయిందండి మళ్ళీ ఎన్ని రోగాలతో పాటు అది కూడా చలికాలం అట్ల వచ్చినప్పుడు వొం కింది కొంగలేము లేవలేము ఎందో తలంత తి ప్పి కింద పడేసినట్టే ఉంటది పేయిన్ బాగా వస్తది
ఆ అది ఎట్లా ఉంటంద అంటే తల ఊడి పడిపోతది ఏమో అన్నంత భయంకరంగా ఉంటుంది
అవును
భయంకరమైన నొప్పి ఆ ఒంగనివదు ఏం
ఒంగితే తలలో లోపల తలలో ఉన్నద ఏదో ము ముక్కులో నుంచో ఆ కళ్ళల్లో నుంచో కింద పడిపోతున్నట్టు అనిపిస్తుంటది
నాకు తలనొప్పి వస్తది కాని ఇక అది నాకు ఈ సర్వికల్ ప్రాబ్లం వల్ల వస్తది అది ఎట్లా వస్తదంటే కరెక్ట్ నడినెత్తిన గట్టిగా వస్తది ఇక తలకాటిటు కూడా ఉపనియదో తిప్పనియదు దాన్ని
ఆ ఊపనియదు
గా ఆటో ఇట్ లెఫ్ట్ దిక్న అడుపు ఐతది అయితే నేను ఎప్పుడైతే ఈ సర్వికల్ ఎక్సైజ్వ్లో వాని సర్వీకల్ ఎసైజ్ మాములుగా మీరు ఎక్సజ్సుకు సర్వికల్ చేసరనుకో కొండి ఆ నొప్పి రాదు తలనొప్పి రాదు ఎప్పుడన్న తలనొప్పి అచ్ న కూడా దస్ సర్వికల్ మెసేజ్ మసాజ్ చేసుకుంటానొ లేకుంటే అది మెక్సేజ్ చేయడమో రోజ్ చేస్తా ఉంటరు వాళ్ళు ఎక్కువ రిలీఫ్ అవ్వడానికి ఇగ అంతకు మించి ఏం లేద్ ఆ ట్యాబ్లెట్లు ఎక్కువ వాడకూడదు తళ్ నొప్పి కోసం ఆళ్ల
ఆ అదే అవును వాడగూడదు నాక్ కు నిన్న ఎర్లీ మార్నింగ్ నిదర్ లో నుంచి స్టార్ట్ అయింది
ఆ ఒక్కోసారి అట్లాగే వస్తదండి పొద్దున లేవటం లేవటం మే తల్ నొప్
ఆ లేవటం లేవటమే నేను కూడా అసలు అదే అబ్బా
నా దిండు కూడా అంత ఎత్తు ఉండదు చన హైట్ అల తకు ఉంటది అంతెత్తు కూడా ఎస్
నేను వేసుకో అసలు ఆ ఇంకా ఎక్కువ మీకు చాలా ప్రాబ్లమ్ అయితాది మెడ నరాలు అవి ఇంకా ఎక్కువ అరుగుతాయ్
అవును అందుకని తెప్పేసుకోను చాలా చిన్నదే నాకు వొద్దు ఆ చాలా తక్కువ ఉంటాది గా మరి ఎక్కువ ఎందుకంటే కొందరు ఏంటంటే మడత పెట్టేస్తారు రెండు మడతలు
ఇంకా సరిపోదు వాళ్ళకి ముందర ముందర తెలుస్తాది అయితే నాకు ఆ విషయం నాకు ఎట్లా తెలిసిందంటే మా మమ్మీని హాస్పిటల్ తీసుకొని వెళ్ళినప్పుడు మా మమ్మీకి మీరు ఆమెకు మెడ నార